హలో చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నాం అండి బాగున్నారా అ మేము కూడా బాగానే ఉన్నాం ఏం చేయట్లే మీరు ఏం చేస్తున్నారు
మయ్ ంత తన్నారా
ఆ ఏం కూర పప్ప పప్పు ఎలా చేస్తా
టమాటా లేసి దోస్ వన్కాయేసి వండ నీదోస
అవునా
ఉ హ నాక్ బాగా నచ్చింది మీకు నచ్చిందా హలో ఆ చేశానండి బానే ఉంది తిన్నాం మేమ్ మేము
అవునా దానిలో నంచుకోడానికి ఏంటి ఫ్రై
వెంచనండి అప్పడాలు వడియాలు
ఆహా అవి వడియాలు యాడేసారు
మేమ బియ్యం పిండితో వేసాం
అవ్ అవునా అది మీ అమ్మ ఎస్తారా
ఆ మా అమ్మోళ్ళు వేస్తే నేను తెచ్చుకున్నా మా అమ్మోళ్ళు వేస్తారు అన్ని అవి మినపప్పుతో వడియాలు
అవునా అండి
ఉమ్ అవును మీరు
మాదా మా మాది మాది కూడా పప్పే అండి
హు హు మీది కూడా పప్పా ఏం పప్పు ఏం వండారు పప్పులో ఏం వేసారు.
మేం కూడా అంతే చేస్తాం
ఆహా అవునుండి ఊరికి వెళ్తున్నారా మీ అమ్మోళ్ళ ఊరు
మొన్నెళ్ళామండి మా అమ్మమ్మోళ్ళ ఊరికి
ఉమ్ బాగుందా
ఉమ్ బానే ఉంది అది ఎంజాయ్ చేసాం బాగా
ఏం వండారు మీ అమ్మమ్మ వాళ్ళు
మా అమ్మమ్మల్ల ఏం వండుతారు వాళ్ళకి అంటే వెస్ట్ వెజిటబుల్స్ ఏం ఉంటే అవి వండుతారు
ఆహా అలాగే అదే వన్
మేం బీచ్ కూడేళ్ళం ఆ బానే ఉందండి
ఆహా
బాగానే మునిగావ్ హా
మల్లెప్పుడు ఎళ్తారు
మేమా వెళ్తాం
ఆ సరే ఏమండీ విశేషాలు
ఏం లేదండి ఇంకా మీకేమి ఇష్టం అదే పండల్లో
పండగా ఆ నాకు పలావ్ అంటే ఇష్టం
హుమ్
అందులో ఆ చికెన్ వండుకొని గోంగరపప్పు వండుకొని చట్నీ చేసుకొని పెరుగు పచ్చడి
కదా
అ నేను బాగా చేస్తాను నాకొచ్చు
అవునా
అ నాకు ఫైవ్ స్టార్ చాక్లెట్ అంటే ఇష్టం మిల్కీ జెల్ అంటే ఇష్టం
అవునా మీరు ఎక్కడికైనా ఎక్కువగా ఫంక్షన్లకి గుడికి అలా తిరుగుతారా
ఆ ఫంక్షన్ల కెళ్తా పెళ్ళిలకి పొరుగులకు ఇల్ గవ నిలికి ఆట్టా ఎళ్తా పిలిస్తే
హుమ్ అట్లైతే బానే ఉండిది
హ మీరు ఎళ్తార
ఆ మేము వెల్తామండి
ఆహా ఏం చేస్తున్నారు మీరు
నేనే ఏం చేయట్లేదండి టీవీలో కువిస్ జాతి రత్నాలు వస్తుంటే చూస్తున్న
ఆహా నేను కూడ చూస్తానండి నాకు కూడ ఇష్టం
బలే కామెడీ గా ఉంటై అండి దానిలో
అవును క్యామిడ్ గా ఉండుది మేము కూడ చూస్తాం మేము ఆ పిల్లలందరూ చూస్
అవును మీర్ ఎంత మంది
మేం నలుగురిమి
అవునా
హుమ్ ఇద్దరు మొ ఆడపిల్లలు ఒక్ నేను మా ఆయన
అవునా అండి మీ ఆయన ఎప్పుడొస్తారు
మా ఆయన వచ్చేట తొమ్మిదినర అయ్యుది
అవునా మీ అమ్మాయి ఏ ట్యూషన్ లో చదివిద్ది ది
ట్యూషన్ హమ్
అంటే యాడ చదివిద్ది
తెలీదండి
ఆ సర్లే అండి
పేరు రాట్ రావట్లా నాకు ట్యూషన్కి వెళ్ళిది కానీ
పేరు రావట్లేదా
ఆ పేరు తెలీదండి
ఆ పర్లేద అండి ఫ్రూట్స్ లో ఏం ఇష్టం
నాకా జామకాయ అరటికాయ ధనుమకాయ యా ప్లీస్
మీరు అరటికాయ ఎక్కువ తింటారనుకుంటా
ఆ అరటికాయ తింటా ఆప్లీస్లు తింటా దానమ్మకాయ తింటా
అవునా
అట్లాంటి తెస్తారు మా ఆయన
బా తవండి అది హల్ది
అవును అలాంటిది నాకు ఇష్టం
అవును
హ
అది బా తి నేను తింటానండి
ఆహా తినండి మీ కూడా బాగా ఒళ్ళు పట్ది ఒళ్ళు వచ్చిద్ది
రక్తం కూడ బానేే పట్ది
అవును అవును తినాలి నాప్తే నా బాగోదు కాగుదు అంత తి ఉంటా
ఏం కూర ఇప్పుడు
ఇప్పుడు చికెన్ ఫ్రై చేసా
అంటే పప్పులో నంచుకోవడానికి రా
ఆ పప్పు నంచుకోవడానికి ఫ్రై చేశా
అవునా ఉమ్ ఇంకేంటి సీరియల్స్ చేమ్ చూస్తారు ఎక్కువగా
సీదసల్ ఏమ్ లే ప్రోగ్రమ్లు ఉన్నాయండి ఇక్కర ఏదో డ్యాన్స్లు అవి వస్తున్నాయి
హైయర్ ఎదో ఉండే కదా
ఆ ఆ అవి చస్తున్నాయి కదా చూ చూసి లాగా సీరియల్ వస్తే ఇల్లు ఇల్లాల పిల్లలు చూసి కట్టేసా టీవీ కట్ కట్టేసా
అవునా అంటే రోజూ చూస్ సి చూసి అలవాటు పడిపోయింది కదా
ఆ చూసి వాళ్ళ ఏం రావు ఆ సినిమాను కదా
బోర్ కొట్టు తుందా
ఆ బోర్గొట్టనికి బయట నిం చున్న నేను మా పిల్లలు
అవునా మా కుడ బోర్ కొట్టి మేం బయట నుంచున్నాం
ఉమ్ అడవి చూడమేము అదివారం సినిమాలు ఏమంత్ తరాబు సోమవారం నుంచి చూస్తా శుక్రవారం దాక
అవును అక్కడైతే బాగొస్తాయ్
ఆ అవును మా పిల్లలు మా అమ్మోల్లకి ఎళ్ళి ఈ ఊరు వెళ్ళిన మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వస్తారు అరహాన్ అమన్
వాళ్ళు బాగా ఎంజాయ్ గా ఆడుకుంటారా
ఆ బాగా ఆడతారు నాతో పిల్లలు బాగుంటారు వాళ్ళంటే నాకు ఇష్టం
అవునా
నన్ను వదిలిపెట్టరు నే మా అన్నయ వాళ్ళ పిల్లలు అందరు బావుంటారు నాతో
అవునా అండి మీరు ఎంత మంది
మేము ఐ నలుగురు మీ ఇద్దరు అన్నాయిలు ఒక అక్క నేను
అవునా
మా అన్నాయ్ చచ్చిపోయాడు పెద్దన్నయ్ మా అక్కాయి నేనున్నా
ఊ
హూ అది
కున్నారా
మేము ఎవరు చదువుకోల మాతో చిన్నన్నయ్య మాత్రం ఐదు దాక చదువుకున్నాను అప్పుడు మాకు తేజ్ తెేల అంతా ఇది ఏం లేదు ఇంట్రెస్ట్ ఉండేది కాదు చదువుకోవడానికి అప్పుడు రా ఇప్పుడు చదువుకోవడానికి మాకు ఏం రావట్ల
అవునప్పుడు చదువుకుంటే బావుండేదిలేండి
అందుకు మా పిల్లలు చదివిస్తున్నా నేను నాకు రావాలండి నాన్ మాఆయ చదువుకున్నాడు
మీ ఆయన ఎంత చదివారండి
మాఆయన పదిహేను దాకా చదివాడు
అవునా సరేలేండి అంటే అసల్ ఈ ఈ ఎండకి ఎలా పడుకుంటున్నారు
మేము కూలర్ తెచ్చుకున్నాం కూలర్ పెట్టుకొని ఫ్యాన్లు ఏసుకొని పండుకుంటాం
అసలు ఈ కూలర్ లో అయినా గాలి ఏడొస్తుంది ఏసీ అయితే బాగుండేది కదా
ఏసీ పెట్టుకోడానికి టైం పట్టిద్ది ఉండాలి కదా ఇప్పుడే కొంచెం మాయన అంత మాత్రం ఉన్నాడు అ మొన్న అప్పుడు దాకా మాయన బాగల ఇప్పుడు కొంచెం పర్వాల
ఉ అంతే లేండి ఏడతెస్తారు
ఆ అందుకే మాయన కొంచెం మా అమ్మాయి ఆందుకనే చదివిస్ స్తున్నాం
ఏం పర్లేదు లేండి
ఉమ్ ఎట్లగోట్ల చదివిపిచ్చు చదివిపించుకోవాలి కదా మమ్మ బాగా చదివిన తర్వాత నేన్ ఇప్ ఇప్పుడు దాకా బాగనే ఉన్నా మాయనస్ సంపాదనలు మాయన ఉంటే అంతంత మాత్రం ఉన్నాం మేము మాయన లేకపోతే ఎట్ట ఉండేవాళ్ళం మాయన బానే చూసుకుంటాడు మాకు ఇంట్లో నుంచి బయట రానివ్వడు నాకు ఏడ పంపియడు ఇంట్లోనే ఉంచుతా తాడు ఏడకెళ్ళ బాకనే నీకు రాదు అంటాడు
అవునా మీకు ప్రేమ్స్ ఉన్నాయా అండి ఇంట్లో
అంటే
ఫ్రేమ్లండి ఫ్రేమ్ లండి పుట్టిన రోజులది
ఆ ఉన్నాయి మా ఆయన మా పిల్లలవి ఉన్నాయ్
ఎన్ని ఉన్నాయ్ మూడున్నాయ్ అవునా
మూడు ఉన్నాయి మాకు మా నాకు మా అందులో ఉంటా నేను నాకు లేదు ప్రైమ్
అవునా మీ దర్బార్ కెల్తారా
ఆ ఎల్తా నేనా గుంటూర్ దర్బార్ బా బాజ్పవ దర్బార్ కెళ్తా
అవునా మంచిదిలే అండి వెళ్తే
ఆ అంత మంచిదే బాగ చెప్పుకుంటే కొరికలు నెరవేరుగుతాయి అందుకని అక్కడికి వెళ్తాం మేము అదంతే మాకు ఇష్టం
అవునా మీరు అసలు ఏం తింటారు ఫుడ్ గానీ అంటే మీకు కూరల్లో ఏమి ఇష్టం ఎక్కువగా
నేను ఏదైనా పర్వాల తింటా నాకు అన్నీ ఇష్టమే నేను వండు కొని తింటా ఏదైనా నాకేం కావాలన్ వన్డుకుంట
కాకరకాయ ఎక్కువ తింటారా
కాకరకాయ చుక్కుడుకాయ గోంగుర పప్పు పచ్చడి
హు
మామిడికాయ అతే మావళగా అయిపోతతేనావ ఇక్కడి పదాలకు వాయిస్ టైపింగ్ పదాలకు తేడా ఉంది. మవిడుకయ ఇప్పుడు తినాలండి.
అవును ఇప్పుడు తినకూడదు చలికాలంలో అయితే బాగుండద్ది
ఆ నెను తెనను మాయన్ తింటారు మా పిల్లలు ఎప్పుడైనా కొంచెం వేసుకుని తింటారు అంతే.
ఆ
నేను ఎక్కువ తినను నాకు నాకు పడదు
అంతే అండి ఇప్పుడు ఎందుకైనా ఈ చల్లి స్థాలంలో తినండి
ఆ చలి కాల అంత ఎంటా ఇప్పుడు తినదు అ అలా వేడి అదు ఇంకా అందుకని నే జినము మాక్కళ్ళు ఉన్నారు కదా మా మా అక్కయ మాక్క వాళ్ళ పిల్లలు
మీ రజ చేసాారు
ఆ ఇ చేస్ ఎప్పుడైనా ఆ మత్తయలతో మేముతో బాగా ఉంటాం అట్ట
అంతేలండి కలిసే ఉండాలి ఎప్పుటికైనా.
ఆ నిమ్ అన్నయ ఒళ్ళు మా అమ్మళ్ళు చూ అందరు బాగానే ఉంటారు
ఆ పిల్లలు బాగా ఆడుకుంటారా?
ఆ బాగా ఆడుకుంటారు బాగుంటాడు సంద సందడిగా ఉండింది. మా అమ్మళ్ళ ఊరికి వెళ్తే ఇక్కడ అంత ఉండదు. మా ఊ మా ఇంట్ మమ్మూలటి దగ్గర బావుంద్ది నాకు
ఎందుకైనా అమ్మోళ్లుఊదే బాగుంద్దండి
ఆ ఇక్కడ ఎవరు ఉన్నారు మాకు ఇక్కడ ఎవరు లేరు అక్కడైతే మమ్మళ్ మౌదన వాళ్ళు అందరు ఉంట అనిటారు అందుకని అ నాకు అంతా అక్కడ ఇష్టం. ఇక్కడంత ఉండదు ఇక్కడ ఎవరు ఉండరు ఎవరు మాట్లారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటారు. అందుకని ఎప్పుడు వెళ్ళాలంటే మా అమ్మాయిని ఇద్దరు అమ్మాయి తీసుకొని నేను ఊరు వెళ్తా మామోల ఊరు వెళ్తా
చాక్లేెట్లులా
చాక్లేెట్ కూడా ఇష్ట ఫైవ్ స్టార్ చాక్లలేట్ మింకీ చాక్లేెట్
మీరు ఎక్కువ ఫ్రైడ్ రైస్లు అయి తింటారా
ఆ ఫ్రైడ్ రైస్ నేను తింటా కొంచెం కొంచెం లైట్గా అంత ఏం తినను నాకు బాగా పడదు అంత ఇదిగా మా పిల్లలు తె తెప్పించుకుంటారు వాళ్ళ దగ్గర కొంచెం వేసుకొని తింటా అంతే
ఇప్పుడేం తినకకండి ఎండ బా గ్యాస్ కదా ఏదో అయిద్ది
అవును తినను నాకు అంత పడదు మా పిల్లలు అంటే ఇష్టం మా పిల్లలు తే ఉంటాారు మాకు ఏముంది మేము ఏం తిన్నా ఏం పర్వాలా ఏదో ఒకటి ఎసుకోని తింటాము మేము
అదేలేండి
హ్మ్ మీరు
సర్లేండి ఉంటాను బాయ్ బాయ్